నమస్తే అండి నమస్తే అండి బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నార
ఆ బాగున్నామండి ఏమండి ఎండలకి బాగా పలావులు బాగా చేసుకుంటున్నారండి
బాగానే జరుపుకుంటున్నామండి
రీసెంట్గా మీరు ఏ పండుగ జరుపుకున్నారండి
మేము రీసెంట్గా సంక్రాంతి పండుగ జరుపుకున్నామండి
సంక్రాంతి అండంగానే గొబ్బెమ్మలు ముగ్గులు అవే కదండి గుర్తుకొచ్చేది మనకి
అవునండి సంక్రాంతి అంటే మనం మూడు రోజులు జరుపుకునే పండుగ కదండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అంటే అంటే మనకి గుర్తొచ్చేది ముగ్గులంట రంగులంట పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటాము భోగి రోజు చిన్న పిల్లలకు రేగు పండ్లు పోస్తాం కదా అండి
అవునండి భోగి పండంటేనే భోగి పండుగ అంటేనే పిల్లలకి ఈ కాలంలో బాగా మేము అంటే పొద్దున్నే వేగువనే లేపించి తలస్నానం అంటే కొంతమంది ఏం చేస్తారంటే మా సైడ్ ఆచారం ప్రకారం చెప్తున్నానండి భోగి మంటలు పొద్దున్నే తెల్లటినే వేసేయాలండి భోగి మంటలు వేసి మనం పిల్లలకి ఆరు నలను ఆయిల్ తలలకు పట్టిచ్చేసి భోగి మంటలు మీద నీళ్ళు గబెట్టుకొని ఆ నీళ్ళతో స్నానాలు చేపిస్తారండి.
అవును
ఉమ్ మీసైడ్ ఎలా అండి
మా సైడ్ కూడా అంతేనండి చిన్న పిల్లలకి భో భోగి పండ్లు వేసి ఇలా చేస్తామండి ఊబులు పనులు వేస్తాము
భోగి పండుగనాడు రొట్టె ఏసుకొని గుమ్మడికాయ కూర ఏసుకొని తింటారండి మీ సైడ్ అండి
మా సైడ్ కూడా అంతేనండి రొట్టెలు చేస్తాము సేమ్ అలాగే ఇంకా లాస్ట్ కనుమా ఉంటంది డన్నండీ ఆ రోజు అందరూ నాన్ వెజ్ తింటారండి
కొన్ని సైడ్ నాన్ వెజ్ తింటారండి కొంత కొన్ని సైడ్స్ నాన్ వెజ్ తినరండి కనుమ రోజు అంటే మేను ఆ గోమాత పూజ చేస్తారండి
అవునండి అవును కరెక్ట్
అందుకు భోగి రోజు తొలిమొక్కు చేస్తారు కాబట్టి కనువ పండుగ అనేసి మేను గోమాత పూజ చేస్తూ తర్వాత మిగతా రోజులు ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకుంటారండి
ఇంకొకటి సంక్రాంతి అంటే మనకి గుర్తుచ్చేది కోడి పందాలు గాలి పటాలు ఏగిరేయడం ఇలాంటివి ఎక్కువగా మా ఊర్లో బాగా జరుగుతయండి.
మంచిదే కదండి అది కూడా ఏమంటే అల్లర్లు పడ తరండి అంటే కోడి పందాలంటే ఏమైతదిగని ఎద్దు ఎద్దు బండ్లు కట్టేవి అలా చేస్తారు కదండి బండ్లు కట్టి చేస్తే కేసులువుతాయి ఎద్దులు కోడు పందలల్ల కేసులులయితాయి మీ సైడ్ జరుగుతాయండి ఎలా? రగల్దు చాలా
అవునండి మాసైడ్ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు అనేటివి జరుగుతూనే ఉన్ టాయి వీటినన్ని ఆపల్ అంటే కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా నడుచుకోవాలండి
పండుగలు వస్తానే ఇంకా అదే అండి కోడి పంద్యాలు అవి ఇవి అనుకుంటా
అవునండి
ఆ మీ సైడ్ ఏమన్నా అసలు గా గొడవలు జరిగినాయండి
ఆ చాలా వరకు జరుగుతాన్నాయండి మా సైడ్ కూడా
ఆ అధికం కష్టమేకదండి
హ
ఇంకా ఏమన్న ఐడియాలు ఉన్నాయండి పండుగ రోజు ము
ఇంకా అంటే సంక్రాంతి అంటేనే ఇంకా అందరం కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ కదా అండి మొత్తం బంధువులంతా వస్తారు.
అవునండి
చాలా ఆనందంగా జరుపుకుంటామండి
మూడు రోజు పండుగండి పిండి వంట్ వంటలేం కథ ఏం చేసుకుంటారండి మీరు పిండి వంటలు
పిండి వంటాలంటే ఇంకా ఆ ఇవి అత్తరసాలుంట కారాలు కజ్జికయలు ఇంకా కుడుములంట రసాము ఉడియాలు ఇలాంటివన్నీ చేసుకుంటాము మీరు అండి
మేము అంతే అండి అ పిండి వంటలుంటే బొప్పట్లంట ఊలిలంట ఇంకా పూతరేకులు గాదు ఇవి కుడుములు జేస్తారు
హ్మ్
అత్తర సర్గం జేస్తారు కర్జకాయలు జేస్తారు పూ ఇవి దాని పేరు రావట్లేదండి చెప్పేకి కాకి కాజా అంటా
హ్మ్
అట్లన్ని
అవునండి
పన్నెండు రకాలు పదహైదు రకాలు వంటలు పిండి వంటలు జేసుకొని తిని అరిటాకు లో పెట్టుకొని తింటే చిత్రాన్నం దద్దోజనం పెరుగన్నం అదే పప్పు అన్నం వంకాయ కూర అన్ని పెట్ కొనేయండి ఒక సంక్రాంతి పండుగ ఎండ్ అయితదండి
హ్మ్ అవునండి ఆ అలాంటి పదహైదు రకాల వంటలు లేనిది సంక్రాంతి పండగ అనేది ఇక్కడ జరగదండి అంత బాగా జరుగుతాదండి
మన స్పెషలే అదే అండి
అవును
మంచిగా జరుపుతారండి మీ సైడ్ ఏమన్నా బాగా జరుపుతారండి ఇంకా
హ్మ్ మా సైడ్ బాగా చేస్తామండి ఇంకా రకరకాల పిండి వంటలు
హ్మ్
అందరూ కలిసి ఒక చోట చేస్
ఆ ముగ్గులు మీరే యేస్తారండి ఎవరన్నా హెల్ప్ తీసుకుంటారండి స్వతాగేస్తారా ఎవరనన్న అడుగుతారా
నేనే వేస్తానండి నేనే ముగ్గు బె ట్టి ఎవరైనా కలర్స్ వచ్చి వేస్తుంటారు గొబ్బెమ్మలు పెడతాను ఆ గుమ్మడికాయ ఆ రోజు పూజ చేయడం అం తా చేస్తానండి
మూడు రోజులు ముగ్గులు వేస్తారండి
ఆ మూడు రోజులు పండగే కాబట్టి మూడు రోజులు ము గ్గులు పెట్టడం రంగులు వేయడం ఇలాంటివి అనేటివి మూడు రోజులు ఉంటాయి
అవునండి మంచిదే లేండి మేం జేస్తామండి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తామండి ఆ అదేది అదేదో పా ముగ్గుంట అంటారు చూడండి
హు
రతం రతం ముగ్గని ఆ అట్లాంటివం పెద్ద పెద్దవి అదే పండుగ రోజైతే చెరుకుగడలు ఏసి కుండలు పెట్టి పొంగు పొంగినట్లు హ్యాపీ సంక్రాంతి అని రాసేది మీరు ఎట్లా రాస్తారండి?
ఆ మేము గూడా రాస్తామండి హ్యాపీ సంక్రాంతి అని బెట్టి చెరుకుగడలు గీసి ఇంకా కా అది ఏమంటారు కా తాన్ బొమ్మ
కరక్ ఆ హరిదాసు హరిదాసు బసవా ఆ
ఏసి గింజలు అప్పుడే కదండి మనకి కొత్తగా వైధాన్యం అనేది వస్
అవునండి
ఆ పండుగా అలా బాగా గ్రా జరుపుకుంటామండి.
ఆ మంచిదే అండి నవధాన్యాలప్పుడే వస్తాయి కాబట్టి ఇంట్లేకి కొత్త ధాన్యాలు కొత్త ధాన్యాలు నుంచి చేస్తారు.
అవునండి
ఇంగ మీకేమైనా ఐడియా ఉందా అండి?
ఇంకా మేమైతే కాకర పు బాగా జరుపుకుంటామండి ఇంకా
ఏంటివండి
మీ సైడు ఇంకా ఎలా జరుగుతుందండి.
మా సైడ్ బాగ చేస్సరండి మంచిగా కోడి పందెలు పెట్టి ఇగ అవేవో ఆటలు అన్ని ఆడతారండి పందాలు పెడతారు ప్రైజ్లు ఇస్తారు ముగ్గులు పోటీలు పెడతారు ముగ్గుపోటీలు గున్ డబ్బులు ఇస్తారండి
అవునా?
మీరు అండి మీ సైడ్ ముగ్గుల్ పోటీలు జరగవా అండి?
ఆ మా సైడ్ కూడా ముగ్గుల పోటీలు జరుగుతాయండి ఫస్ట్ ప్రైజ్ కి టూ థౌసండ్ టెన్ థౌసండ్ ఆర్లా పెట్టి ప్రైజ్ మనీ అనేది ఇస్
ఆ మంచిదండి మా సైడ్ గూనా అట్లా పెద్ద పెద్ద ఓ అంటే ఫస్టు, సెకండ్, థార్డ్ వచ్చిన ప్రైజ్లు ఫిఫ్త్ వరకు ఫై ప్రైజ్ మనీ లనేది కండెక్ట్ చేస్తారండి ఆడవాళ్ళకి ఇంకా పండగ నా పొద్దె కదండి బాగా దొరికేది టైము
అవునవును
ఆ ఇల్లు కడుక్కోవడాలు అదే సరిపోతుంద్ పండగంటే
అవునండి ఇంగ ఆడవాళ్ళ అన్న తర్వాత ఇంగ నీళ్ళు, శుభ్రత పరిస్థితులు అన్నీ ఉంటాయ్ కదండి
అవునండి
ఉమ్ పండగ అంటేనే ఇంకా పెద్ద పండగ అని అర్థం
అవునండి పెద్ద పండగ అంటారు కదండి దాన్ని
అవునండి
మీ సైడ్ అదేనా అండి పెద్ద పండగ
అవునండి మా సైడ్ కూడా
అవునండి ఎక్కడుండే పిల్లలు అంతా వస్తారండి సెలవులుకు పోయినోళ్ళు పండగలకి
అవునుండి సంక్రాంతి అంటేనే ఇంకా పిల్లల అంతా
ఎక్కడ జాబ్ చేసే వాళ్ళు ఓ చదువుకునే పిల్లోల్లు హాస్టల్ పోయిన పిలగాన్లు అంతా వస్తారు బస్సులు చూడాలక్క పల్లె అప్పుడు కళకల కళకళ ఆడుతునై నండీ నార్మల్గా
అవును
సంక్రాంతి అంటేనే అది సప్రేట్ అసలుకు ఫెస్టివలే కళ కళ కళ కళ అంటుంటుంది నార్మల్గా ఆ పండు ఏంటంటే సంక్రాంతి పండగ అనేది ఎక్కడ పోయిన ఏ సిటీ నుంచో వచ్చి అంతా ఉంది జరుపుకునే పండగ
సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేక
అవునండి అవునండి
చాలా ముఖ్యమైన పండుగ హిందువులకి
అందరికీ సన్ ముఖ్యమైన పండుగే అండి బాగా అంటే ఇప్పుడు కుల మతాలు సంబంధం లేకుండా జరు పుకునే వాళ్లు కూడ ఉన్నారండి మ్ అది శ్రద్ధగా చేసుకోవాలండి పండుగలు అంటేను
అవునండి
ఈరోజు చాలా విషయాలే తెర్చుకున్నామండి మనం మీరు బాగా మంచిగా తెలుసుకున్నారు కదండి
అవునండి ఈ రోజు పండుగల గురించి సంప్రదాయల గురించి అన్నీ తెలుసుకున్నామండి
ఆ థాంక్యూ అండి ధన్యవాదములండి